హలో
ఏం చేస్తున్నావ్ హలో
ఏం చేస్తా ఫోను అంత స
ఉమ్ మీ పిజీలో టీవీ లేదా
లేదమ్మా
టీవీ ఉంటే బాగుండ కదా
ఉ
సినిమాలు చూసుకోవచ్చు మా కూడా లేదు కొన్ని పీజీలలో ఉన్నాయంట
చాలా పీజీల్లో ఉన్నాయి
ఆ
ఆ ఏం చేస్తాం మనకేం లేవు
ఆ
హ తప్పది
అ
ఓ తిన్నా అరిగిపోయంటుంది
నీవె రూమ్ల వాళ్ళు పడుకున్నరా
ఓ కామె ఉంది పడుకున్నది
ఆ మా రూంలో ఎవర్ లేరు అంద్రు ఊర్లోకిపోయినారు
ఉమ్ ఎవర్లేరు
ఆ
నువ్ ఫెస్టివల్ లెకపోయుంటే నువ్ పోయిండేవ్ గదా
హ్మ్ గేమి
హ్మ్ బ్బ చెయ్యి నొప్పుస్తాన్ది పడిండేది
మ
అరే బ్యాడ్ గట్టుకోనొస్తా ఆఫీస్ కి
యాడబన్నావ్
అప్పుడు ఇంటి దగ్గర పడింటీ అది ఎప్పుడో ఒకసారి పెయిన్ వస్తది
ఆహా
ఆ ద బ్యాండ్ గట్టుకొనొస్త
ఆహా
ఏం జెత్
ఇంతకు ముందు చూపిచ్చినమే ఫోటోలవేనా అ
ఏం జెత్తం
ఆ
ఆ
ఏం లేదన్
ఉమ్ రేపేస్కొనొస్తా కొద్ది రోజులు వాడతా అప్పుడప్పుడు ఎక్కువ పెయినొస్తాంది
వాడు వాడు
తరు బరువు మోయలేకున్న
ఆ
ఉమ్ ఎట్లా పడినామో నాకే తెల్దు మా సిస్టర్ వాళ్ళ కొడుకు నేను వాడ్నేత్తుకొని మా ఇంటికొస్తాన్నా ఉమ్ మా తమ్ముడు చూడాల అంటాంటే వాడు వస్తాంటే దమ్మని పడినం చూడు ఒక ఫో సిక్స్ స్టెప్స్ లాస్ట్ స్టెప్ ముందొచ్చి కూర్చున్నా నా నేను లాస్ట్ స్టెప్పు, దాని మీద స్టెప్పు వాన్నీ కూర్చోబెట్టినా వాన్ని గూర్చోబెట్టింది గూడ నాకు తెలీదు నాకు తలకు తగిలింది అప్పుడు ఆ కాలవలాగుంది
హ్మ్
ఆడ ఏడబడతామో ఏమై వాడు ఏడ్చినాడు వాడేడుస్తాన్టే ఏదో జరిగిందిరా అని తలకి దాకినప్పుడు ఇగ నాకు కళ్ళు తిరిగిపోయినయి అప్పుడు తెలిసింది ఏదో అయిందని ఆ ఆ అన్నా అంతే నడిచే కాల ఒకా లేచిన నర్చెగ్గాల ఇట్ల పట్టుకొని మా తమ్ముడు అక్కడుండే వాళ్ళు వీధిలో వాళ్ళు పట్ కోన్ తీసుకెల్లినారు ఇంటికి.
మ్
మా ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి ఎంతంటే మీ హాస్టల్ కి ఇప్పుడు ఫ్రూట్ షాప్ ఉంది జ్యూస్ షాప్ ఉందె
మ్మ్
అంత దూరము ఆ కొంచం కూడా నడుచలే మోకాలికి ఎక్కువ దగిలింది ఇంగ మళ్ళా మా అన్న మా తమ్ముడా ఆ మా అన్న ఇంట్లోనే ఉన్నినాడు ఇంట్లో ఉంటే ఆయింట్ మెంట్ పట్టించి టించారెసి కడిగి బా అల్లాలాడు అన్ని దెబ్బలే నాకే మ్మ్ మళ్ళా నెస్ట్ ఎట్లా పన్నారో నాకు తెలీదు డ్రస్స్ గూడా డ్రెస్సుకి ఏం గాలగాని మోకాల్కి ఎక్కువ తగిలింది ఇంగా మేము అదృష్టం రోడ్లో కొచ్చి పడింటే దొర్లుకుంటు వచ్చి కష్టం అయిండు వాడికిమన్న దగిలిండు. వాడికెమంటే నుదురు మిందా వాపు వొచ్చింది ఇంగా అంతే వాడు భయపడి హాఫ్ అన్ అవర్ ఎవరితో మా మాట్లాళ్ల అమ్మ అమ్మ అంటానే ఉ న్నాడంతే మేం భయపడ్నాం వాడికి ఏమైందో అని మా పిన్ని ఏడుసాంది ఏమో అయింది నీ ఈ ఫస్ట్ హాస్పిటల్ పోదామంటే అప్పుడు పోయినామంటే వాడు ఏం చేస్తాడు తిప్పు తాడు అ పయిన్ ఇంకా ఎక్కువ అయితాది సో నేనే ఏం చేసినా మా ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ నర్సు హెడ్ నర్సు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫోన్ జెసి తె మేడం ఉంది సార్ అంటే లేదునాన ఏమైంది అనా చెప్తున్నాను సార్ అంటే చాలా దగ్న ఉన్నానంటే ఏ లేదు సార్ కొంచెం తగిలినాయంటే సరేలే ఆ రాగలవా ఇంటి దగ్గరకి యను లేదు సార్ తమ్మున్ని పంపిస్తా టె టాబ్లెట్స్ ఇచ్చి పంపిచిన్నాడు వేసుకుందా ఓ ఇంకా నాకు నైట్ చుక్కలు కనిపించినాయి నేను లెఫ్ట్ సైడ్ పడుకుంటా ఎక్కువ నాకు లెఫ్ట్ సైడే లెఫ్ట్ సైడే ఎక్కువ తగినయి అంత రైట్ సైడ్ ఏం తక్కువ నేను ఎట్లాంటే చిన్నగా బాడీ అంతా దగ్గర పెట్టుకొని పడుకుంటా కాలు లో అన్ని ఈ మోకాలి కి తగిలింది మెయిన్ హ్యాండ్ కి తగిలింది ఎట్లా పడుకుండేది
నడిచేటప్పుడు గూడా ఇట్లా స్టెప్స్ పడట్లే ఎక్కేటప్పుడు నొ పుస్తది గదా
ఇప్పుడేం నొప్పీదు ఆ అప్పుడు నొప్పిస్తాండా కొద్ది రోజులు నడచలేకపోతాంటి అప్పుడు ఎట్లా చేస్తా అంటేే రైట్ లెగ్ ఫస్ట్ పెట్టి లెఫ్ట్ లెగ్ బరువు లె కుండా ఇట్లా ఊరికే పంపిస్తాంటి అంతే
మ్
హు ఇంగా నేన్ పడుకుండేది పైన గదా కొద్ధి రోజులు అల్లా అన్నాల ఏక్కేకి ఇది ఏక్కి కష్టం మామ్మేమో పైనే ఉండువు తెచ్చిస్తాలె అన్యాది యాడ తెచ్చిస్తది అన్ని అంటే కష్టం గదా అని నేను మార్నింగ్ కిందికి వచ్చేస తతి స్నానం చేసియియ స్నానం స్నానం చేసినాలే రోజు నాక్ చేయ తకుంటే ఎట్లా ఉంటది స్నానం చేసినా ఎందుకు తగిలింది ది కదా ఏం చేయొద్దు అంటారు వాళ్ళు నాకేట్లో ఉంటదిలే అని ఒక హ్యాండ్ ఇట్లా పెట్టుకొని అట్లే పోసుకొని వచ్చేదాన్ని చలికాలం కదా శవర్ కింద పెట్టుకుండే కి చలికాలము వేడి నీళ్ళ అంటే అవి చాలా వేడి ఉంటాయి
ఉహూ
ఓ ఆది నుడు నా సవ్
అయినా స్నానం చేసే అది కొంచము అది ఎంది ఇన్ఫెక్షన్ వాటర్ తగిలి
ఆ అప్పుడు ఏం చేస్తా ఆయింట్మెంట్ అంతా పూసేస్తా ఆయింట్మెంట్ పూస్తే వాటర్ అంత కింది పోతాయి కదా ఆయిలిగా ఉంటాది కదా ఆయింట్మెంట్ లేదంటే ఆయిలైనా పుసుకొని పోస్కూంటాం
హ్మ్
ఉమ్
మా డాడీ కూడ బండ్లో పడినాడు
ఎప్పుడు
వన్ టూ మంత్స్ బ్యాక్
అవునా చాలా తగలిన్నాదా
తగిలింది మోచేతికి తగిలింది కాళ్ళకి తగిలింది చెస్ట్ కాడా అంటే స్కూటీలో పోతానిన్నాడు
ఆ
స్కూటీలో పోతా ఉంటే ఇంకా మేక ఉంటది కదా అది కట్ అన్నింది రోడ్డు పక్కన
ఓ
ఆకట్ట పైన మేకలు పోతా ఉండి డాడీ పైన దూకేసింది
అయ్యొయ్యో
అట్లే చెస్ట్ పైనే పడింది మేక
ఆహా
ఆ మళ్ళ అట్లే పడిపోయినడు
ఆహా మళ్ళ ఎవరు పిలుచుకొచ్చినారు
మళ్ళా మా మామ కూడా అదే టైంకే బాడికి పోయినాడు
ఆహ
ఆ ఇంకా అప్పుడు మా మామ పిల్చుకొని వచ్చినాడు మళ్ళ వేరే వాళ్ళ నెంబరు అంటే వేరే వాళ్ళది సెల్ తీసుకొని
ఆ ఫోన్ చేసిసరా
సెల్లు కూడా పగిలిపోయింది
అయ్యయ్యో
ఉమ్ ఇంగా నెంబర్ ఎట్లా గుర్తున్నిందట
ఉహూ మీ మామా దగ్గరా లేదా నెంబర్
ఉమ్
మీ మామ దగ్గర లేదా నంబరు
ఆహా మామ్ దగ్గర లేదు వాళ్ళ మా మా మామ కొడుకు వ ఉన్నాడులే ఆ అన్న దగ్గర ఉండింది
హుహ్ అవునా.
ఆ నా నెంబర్ ఉండింది.
హుహ్
మళ్ళా అన్న నాకు ఫోన్ చేసి ఇట్లా వస్తాను అంట్లే అని చెప్పా అప్పటిగూడ చెప్పలా.
ఆహా నేను కూడా అంతే పడినానా నాకు ట్యాబ్లెట్ గుర్తు మా ఫ్రెండ్ చెప్పిండె నెల్లాకు ఎస్పి గాని ఎంఆర్ గాని వేసుకో ఎప్పుడైనా ఏది జరిగినా కూడా మా మమ్మీ పడినప్పుడు అట్లనే చేశినం. అంటే అది రిలీఫ్ వస్తది పెయిన్. అందుకే నేను ఫోన్ చేశినా మా డా మా తమ్ముడు ఫోన్ నేను ఏడుస్తా ఉండిన్నాప్పుడు నాకి ఈ మోకాలుకి ఎక్కువ తాకింది నడ్చలేకపోయినా, నాకేమో అయిపోయింది అనే స్టేజ్ లో నేను ఎళ్ళిపోయినా. ప్పుడు మా తమ్ముడు ఫోన్ చేసి డాడీ అటు పక్కా పవన్ కి ఫోన్ ఇయ్యి. ఫోన్ పక్కన మెడికల్ స్టోర్ నిస్తే ఆ అప్పగిచ్చినాడు నేను చెప్పినాను నాకు ఎంఆర్ ఇచ్చి పంపిఅన్నా ఒకటి రెండు ఇచ్చి పంపిఅన్నా ఎట్లా రే పు హాస్పిటల్ కి పోతాం కదా నైట్ కి మార్నింగ్ కోటేసుకుంటే పోతది అని. ఒక నిమిషం ఉండు